వినిపిస్తుందా అండి ఎలా ఉన్నారండి ఇ మ్ బాగున్నామండి తిన్నారా అండి ఆ తిన్నాం ఏం తిన్నారు
మేము అన్నం
ఓ ఓ మీరే జే తెరా
లేదు మ మా అమ్మ చేశారండి
ఓ మీకు వచ్చా అండి ఫుడ్డు చేయడం
ఆ అండి వచ్చు మాకి నేర్చుకోవాలి కదా అన్ని
అవునవును తప్పదులే ఫ్యూచర్ లో అన్ని ఉంటేనే యూస్ అవుతాయి లేదంటే కష్టం ఆ ఇంకేంటండి ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారా
అవునండి బాగున్నారండి మీ ఇంట్లో అంత
ఆ బాగున్నామా బాగున్నారండి నేను ఈరోజు కబాబ్, గోబి అండి
ఓ నాన్ వెెజు
అంటే ఇంకా టుమారో ఫెస్టివల్ కదా అందుకే ఈ రోజే లాస్ట్
ఓ అవును శ్రీరామనవమి కదండి రేపు
ఇంకేంటండి వీకెండ్ ప్లాన్స్ ఓన్లీ ఫెస్టివలా లేకంటే ఎక్కడైనా బయటకి వెళ్తున్నారా ఫ్రెండ్స్ తో
చూడాలండి బయట వెళ్ళాలన్ కొంటున్నాం టైమే దొరకదండి మావన్ని రీసెంట్ గా అంటే ఇక్కడే బెంగళూరు లో ఫన్వాల్స్ ఉందండి
కే అక్కడ వెళ్ళారా ఫన్ వల్డ్ అంటే గేమ్స్ ఉంటాయి ఆ ఇంకా స్విమ్మింగ్ పూల్
అన్ని బాగున్నాయియండి బా ఎంజాయ్ చేస్ తన్నాము రేట్లు కూడా బానే ఉండే బా ఫుడ్ ఎంత తిన్నాం ఆ అక్కడ గేమ్స్ చనా ఉన్నాయండి జైంట్ వీల్ ఒ
ఆ ఇంకా
ఇంకా ఉన్నాయండి దాన్ని నేమ్స్ తెలీదు నాకు
ఆ కాదండి అక్కడ ఎంతండి అది పె మనం ఫీజ్ పే చేయాలి కదా ఫస్ట్ లో మనం దాంట్లోకి వెళ్ళకముందే అక్కడ
ఆ అవునండి ఫీజ్ పే చేయాలి మేము వచ్చేసి ఉమెన్స్ డే కనీ వెళ్ళామండి అప్పుడు ఆఫర్ ఉండే మాకు హ త్రీ త్రీ టికెట్స్ ఆ త్రీ తీసుకుంటే టూ టికెట్స్ ఫ్రీ ఉండేయండి అప్పుడు ఆ టోటల్ ఫోర్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే
ఓకే ఫోర్ ఓ బెటరే కదా అండి అంటే ఉమెన్స్ డే అని స్పెషల్ అని జెప్పి అలా ఇచ్చారెమో
ఆ నార్మల్ గా వెళ్తే నార్మల్ గా వెళ్తే వీక్ డేస్ లో వెళ్తే థౌజండ్ టూ హండ్రెడ్ వీకెండ్ లో థౌజండ్ ఫైవ్ హండ్రె డుంటాది అక్కడ
ఓకే మీరు ఫస్ట్ టైం వెళ్ళారా లేదంటే అవునా ఆ ఫుడ్ ఏముండేదండి అక్కడ
తే అండి టీ కాఫీ దొరుకుతది ఎగ్ రైస్ నూడిల్సొ
ఓకే వెజ్
గోబి రైస్ ఆ అన్ని అన్ని దొరుకుతాయి
అంటే మనం మళ్ళీ ఫుడ్ సపరేట్ పే జేయాల్నా లేకుంటే ఇన్క్లూడింగ్ ఫుడ్ తో కలిపి మనకి ఇస్తారా హ ఓకే మీరు ఫస్ట్ టైం వెళ్ళారా లేదంటే రెగ్ రెగ్యులర్ గా వెళ్తు ఉంటార అప్పుడప్పుడా
లేదండి ఫస్ట్ టైమే వెళ్ళాం మేము
ఓ ఓకే ప్రెండ్స్ తో వెళ్ళార అండి
ఆ అవునండి కొలిగ్సో
ఓకే బాగా ఎంజాయ్ జేసారయితే
ఓ ఫుల్ గా ఎంజాయ్ చేసినాం అండి రెయిన్ డాన్స్
అవునవును బాగుంటయి రైన్ డ్యాన్సు మళ్ళీ సాంగ్స్ పెట్టి వింటారు మంచిగ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు నాకే వెళ్ళాలని ఉందండి ఊమ్ నాకే వెళ్ళాలని ఉంది వెళ్తాండి నేను అదే ప్లాన్ చేస్తా అండి ఈసారి అంతే ఇంకెప్పుడు మనం ఎలా ఉంటదంటే మన బాడీ ఎప్పుడు రెస్ట్ లోనే ఉంటుంది ఒకసారిగా పని జెప్ పేస్తే ఇంగ దానికి ఆ ఏమంటరు టైర్డ్ అయిపోతుంది కదా అండి నేను రీసెంట్గా అరుణ అరుణాచలం వెళ్ళా అండి మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్పు అరుణాచలం పాండిచెరి అలా అంత కవర్ జేసీ ఒచ్చాం అవునండి భలే ఉంటుందండి మంచి వ్యూ అప్పుడు ఇప్పుడు ఏదైనా ట్రిప్ కానీ లే ఏదనా ఒక టెంపుల్ విజిట్ చేసినా మనము ఇలా ఫ్యామిలీతో వెళ్ళామండి ఓకే ఎంజాయ్ జేస్తాం ఫ్యామిలీతో వెళ్తే బట్ అయితే ఫ్రెండ్స్ తో ఉండే ఫీల్ ఫ్యామిలీతో రాదండి
ఫ్యామిలీతో ఉండదు ఫ్రెండ్స్ తో వెళ్తేనే మనకి
ఫ్రీడమ్ ఉంటుంది గేమ్స్ ఆడుకోవచ్చు గొడవ పడచ్చు మంచి ఫె ఏమంటరు ఒక బెస్ట్ స్ట్ మెమోరీ వస్తుందండి మనకి అలా ట్రీప్ వెళ్తే ఫ్రెండ్స్తో వస్తాం అంతే ఆ మేము వెళ్ళేటప్పుడు ట్రైన్ లో వెళ్ళామా హలో
ఆ మేము కూడా వెళ్ళాలనుకు అనుకుంటానమండి
అదే అండి మేము అరుణాచలం వెళ్ళా అని చెప్పా కదా ఆ వినిపిస్తుందండి మీకీ అదే అరుణాచలం అరుణాచలం వెళ్ళా అని చెప్పా కదండి డి హలో అప్పుడు మేము వెళ్ళిన ప్పుడు బాగా ట్రైన్ లో అదే వెళ్ళినప్పుడు ట్రైన్ లో వెళ్ళామా అంత ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బాగా గేమ్స్ ఆడుకున్నాం ఇంకా రీల్స్ చేస్ సాం అంటె బాగా ఏమ్
ఒకే ఆ ఫ్రెండ్స్ తో వెళ్తే ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉంటుందండి
ఇలా జర్నీలో ఒక ఎంజాయ్ అంటే మళ్ళీ అక్కడ మేము పాండిచేరి అని విన్నారో లేదో అక్కడ బీచ్ ఫేమస్ అన్నమాట బాగా
ఆ విన్నానండి వెళ్ళలేదు ఎప్పుడు
ఓకే వీసారి ఏమన్నా ఒకవేళ అరుణాచలం వెళ్ మీరు బీచ్ గుడక్కడ కవర్ చెయొచ్చండి దగ్గరే నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అంతే మంచిగ బాగుంటుందండి మంచి వ్యూ బీ ఆ ఇప్పుడు మనం మార్నింగ్ చూసామనుకోండి బీచ్ దగ్గర అంతా వేడి ఉంటుంది వేడి గాలి అందగా ఈమనిపీదు ఈవినింగ్ టైమ్ వెళ్తే చల్లటి గాలి వస్ తుంది ఆ అలా ఆ ఒకసారి ఒకసా సారి మనం దాని ఏమంటరు ఒడ్డున కుర్చొని చెవులు మూసుకొని ఇట్ల వింటే మాత్రం ఆలళస్ సౌండ్ ఏమంటారు ఒక పీస్
వస్తాద అండి సౌండు
అవునండి సూపర్ వ్యూ అండి ఏమంటారు, అదేమంటారు మనశాంతనేది దొరుకుతా అంటారు గదా అట్లా సాటే దరు అటువంటి ప్లేస్ లోనే దొరుకుతుందేమో అనిపిస్తుందండి
ఓకే ఓకే వెళ్లాలనుంది కనుకోకొంటాన మంటీ టైమే దొరు
చూడండి మంచి వ్యూ ఉంటుంది అక్కడ టెం పుల్ అవ్వచ్చు ఇప్పుడు కొన్ని టెంపుల్స్ కి వెళ్ళాం అనుకోండి మనం డైరెక్ట్ వెళ్తాం దర్శనం వెళ్ళేసి ది చూస్కోని అంద వచ్చేసాం బట్టైతే అరుణాచలం లో అరుణా చలంలో అలా కాదు మీరే టెంపుల్కైనా వెళ్ళారండి రీసెంట్ గా టెంపుల్స్ కి
రీసెంట్ గా టెంపుల్స్ కంటే క్కడ దూరమైతే ఇక్కడ వెళ్ళలేదండి
అవునా తిరుపతి వెళ్ళలేదా
హ్మ్ మనఫెస్ వెళ్ళ చూడలేదండి ధర్మస్థలా వెళ్ళిన ఎప్పుడో
ఓకే ధర్మస్థల అంటే హలో
ధర్మస్థలం లో ఉమ్ గోమటేశ్వర ఉంది కదా
ఓకే అది అక్కడికి వెళ్ళాల అవునవును తెలీదండి అక్కడ వెళ్ళాలంటే ఎలా లలండి ఇటు నుంచి
మేమైతే బస్ బుక్ చేసుకున్నామండి బ స్ బుక్క్ చేసుకొని నైట్ వెళ్తే మార్నింగ్ ఫైవ్ కి అక్కడ దిగినాము.
ఓ
బాగా ఒక్కడే స్నానాలు చేసుకొని దేవుడి దర్శనం చేసుకొని
ఇప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళిండ్ర ఓకే లొకేషన్ ఎలా ఉండింది. అక్కడ ఓకే ఫ్యామిలీతోన అండి. అక్కడ లొకేషన్ ఎలా ఉందండి
లొకేషన్ బాగుందండి అక్కడ కూడా చన పీస్ ఫుల్ గా ఉంటుంది అక్
ఆ ఓకే నేను అది ఏమంటరు. విన్నాను రీల్స్ లో చూసానండి. ఇలాన్ చెప్పి బట్ అయితే అది చూడలేద్ అనమాట్ ఆ వెళ్లాలండి నేను చూడాల అనుకున్నం ప్లేసెస్ చాల ఉన్నయ్
ఉమ్ నేను చూడాలను ఇంకా ఎక్కువ ఉన్నాయండి. ఎక్కడా వెళ్ళలేదు నేను కూడా
ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం చూ చూడండి అరుణాచలం మంచి వ్యూ ఒక దగ్గర నిలబడి మన ప ఒక మనం మనం ఒక ప్లేస్ లో నిలబడుకున్ కొన్ని పద్నాలుగు గోపురాలు చూడొచ్చు. మళ్ళీ అలాగే అక్కడ స్వామివార్ పుడు అగ్నిలింగంతో ప్రతిష్టత ఉంటుంది అక్కడ శివుడు ఇంకోటి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని టెంపుల్స్ డైరెక్ట్ దర్శనం వెళ్తాం. బట్ అయితే తిరుపతి చూసుకున్నాం అను కోండి ఆ స్టెప్స్ ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకో కోవాలి ఇక్కడ అరుణాచలం లో గిరి ప్రదక్షిణ అని చెప్పి పద్నాలు
పన్ ఆ ఏమోది లెవెన్ కిలోమీటర్స్ ఏమో ఉందంట కదండి.
ఆ ఫోర్టీన్ కిలోమీట్
ఫోర్టీనా ఓకే మా ఫ్రెండ్స్ వెళ్లార రీసెంట్గా ఇవేలేమో స్టేటస్ వస్తే చూసిననండి నాకు కూడా వెళ్లలను
ఆ అదే ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత మోక్షమార్గం అని విన్నారా ఆ మోక్ష అక్కడ అరుణాచలం లో మోక్ష మార్గం అని ఫేమస్ అనమాట అ చిన్న ఒక హోల్ ఉంటుంది అక్కడ దాని నుంచి అందరుూ దూర వస్తారు ఎందుకంటే అక్కడ నుంచి వస్తే మనం ఎటువంటి పాపాలు చేసినా ఏమన్నా ఉన్నా ఫర్ ఎక్సమ్ప్లె మనమేనా తెలిసో తెలీకో తప్పు తప్పులు చేసినా కూడా అన్ని ఆ దేవుడు ఏమో క్షమిస్త తడని ఒక నమ్మకం అండి ఇంకోటి అక్కడ ఈ ప్రత్యేకత ఏమంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఉండేది హోల్ చిన్నగా ఉంటది పట్టైతే ఎంత లావు ఉన్న వాళ్ళు సరే దానిలోంచి వచ్చేస్తారంటాండి
ఆ అవునాండి
ఉంటారు అ స్థలంలో
వెళ్తే చూడాలండి వెళ్ళి వెళ్ళాలి అక్కడంతా
అది చూడండి ఇంకొక ప్లేస్ ఉందండి రవణ మహర్షి ఆశ్రమం అని మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అది ఎదురవుతుంది ఒక లొకేషన్ అక్కడ వెళ్ తే ఇందక చెప్పాను కదా పీస్ అని చెప్పి ఆలా పిండ్రాప్ సైలెన్స్ అండి ఏమంటారు ఆ ఎలా ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదుగాని ఒక పేపర్ గాలికి ఎగిరినా కూడా సౌండ్ రాచ్చుడండి అదంతా సైలెంట్గా ఉంటుందండి ప్రశాంతంగా అసలు ఎవరి మాట ఉండవు ఒకరికొకరు తో మాట్లాడాలనుకున్నా ఓన్లీస్ హలో చెప్పండి అండి వినిపిస్తుందా
ఆ చెప్పండి వినిపిస్తుంది వినిపిస్తుంది
అదే అండి మంచి బాగా అక్కడ ఏమంటారు ప్రశాంతత దొరుకుతుందండి మీరు అక్కడ చూసుకున్నట్లయితే చూడండి అరుణాచలం పోతే గిరి ప్రదిక్షణ అరుణాచలం మోక్ష మార్గం రమణ మహర్షి ఆశ్రమం పాండిచ్చేరి ఈ ఫోర్ ప్లేసెస్ గురించి గుర్తు పెట్టుకోండి
ఓకే వెళ్తే చూడాలండి
చూడండి తప్పక తప్పకుండా చూడండి వెళ్ళి రండి మీ ఫ్రెండ్స్ తో అయినా ఫ్యామిలీతో అయినా మీరు వెళ్ళి మళ్ళీ అక్కడ మీకు ఎలా అనిపించిన ఎలా అనిపించింది లొకేషన్ కావొచ్చు ఏం మంటారు ఆ ప్లేస్ కావొచ్చు ఆ చుట్టూ పక్కల ఇన్వాల్వ్మెంట్ కావచ్చు అన్నీ చూసి చెప్పండి ఎలా అనిపించింది తిన్నాను చెప్పు
ఓకే అండి వెళ్ళాలా కచ్చితంగా వెళ్తామండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మీరయితే నాకు అరుణాచలం ఇప్పుడే వెళ్ళాలని ఉంది
తప్పకుండ వెళ్ళిరండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు హలో ఓకే అండి బాయ్ అండి ఓకే అండి బాయ్ అండి ఆ బాయ్ ఫోర్ సౌండ్